హలో హలో హలో హలో
హలో
హలో వినిపిస్తుంద అండి వాయిసు
వినిపిస్తోందండి
మ్ ఓకే అండి నమస్కారం అండి ఏం చేస్తున్నారు?
ఏం లేదండి ఇప్పుడే ఊరికే ఉన్నాం ఇప్పుడే కాఫ్ పి తాగాం. కాఫీ తాగి ఉరికెనే కూర్చున్నామండి.
ఓకె అండి మీ విలువైన సమయం కొద్దిసేపు మా కోసం కేటాయించగలుగుతారా
తప్పకుండ చెప్పండి
ఓకె అండి మేము కొన్ని విషయాలు విద్య గురించి విద్య ఎలాగ ఉపయోగపడుతాది మనుషులవి జీవితాలలో అనే దాని గురించి తెలుసుకోవాలనుకుంటా ఉన్నాం దానిగురించి కొంచెం వివ్ దాని గురించి కొంచెం వివరించ గలుగుతారా
తప్పకుండా అండి చెప్పండి మీకీ దేని గురించి కావాలి చెప్పండి మీకు దేని గురించి సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారు
అంటే ఓకే ఫస్ట్ అంటే విద్య అంటే ఏమిటి ఏమిటి మీ ఉద్దేశంలో
విద్య అంటే ఏమిటి అంటే ఏం చెప్పగలుగుతామండి టే
మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుందండి హలో
ఇప్పుడు వినిపిస్త
హలో ఆ ఇప్పుడు వినిపిస్తాంది ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది చెప్పండి విద్య అంటే ఏమిటి మీ మీ ఉద్దేశంలో హలో వినిపిస్తా వినిపిస్తాదింది విద్యా అంటే
విద్య అంటే జ్ఞానం అండి నేర్చుకోవడం మంచి విషయాలని తెలుసుకోవడం
ఉ
మనిషికి సరైన ఆలోచన మంచి నడవడిక
ఓకే
చదవడం మాత్రమే కాదండి విద్య అంటే మంచి అలవాట్లు క్రమశిక్షణ బాధ్యత మనుషులతో ఎలా మలగాలో నేర్పి చ్చేదే విద్య అంటే
ఓకే
సాధారణంగా చెప్పాలంటే మన జీవితాన్ని మంచిగా మార్చే జ్ఞానమే విద్య అండి అండి
ఓకే అండి ఆ ఎందుకండి విద్యకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు
ఎందుకంటే విద్య వల్ల మంచి జ్ఞానం పెరుగుతుంది మనం ఏదైనా సరైన నిర్ణయాలు మనం తీసుకు కోవడానికి మనకి చాలా హెల్ప్ అవుతుంది కదండి విద్య ఉండడం వల్ల మంచి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి మళ్ళీ సమాజంలో గౌరవం లభిస్తుంది మనకి అంటూ ఒక మంచి వ్యక్తిత్వం అనేది ఏర్పడుతుంది
ఒకే
యాక్చులీ విద్య లేని మనిషి కళ్ళున్నా చూడలేని వాడితో సమానం అంటారు కదండి పెద్దలు విద్య లేని మనిషి అదేంది వింత పశువు అంటారు కదా ఆ అలాగ
విద్య వల్ల కలిగి కొన్ని ప్రయోజనాలు ఏమిటి అనేది కొంచెం వివరిస్తారా
ఇప్పుడే చెప్పా కదండి విద్య వల్ల మనం మంచి జ్ఞానం పెరుగుతుంది సరైన నిర్ణయాలు తీసుకుంటాం ఉద్యోగ అవకాశాలు వస్తాయి సమాజంలో గౌరవం ఏర్పడుతుంది మంచి వ్యక్తి
ఉ ఓకే ఓకే ఉ ఓకే విద్య మనలో అంటే ఎలాంటి క్వాలిటీస్ నీ ఇంప్రూవ్ చేస్తాది అండి
క్వాలిటీస్ నీ ఇంప్రూవ్ చేస్తుందా
ఎలాంటి క్వాలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి అండి విద్య వల్ల ఎలాంటి క్వాలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి
అంటే మనం ఏదైనా అంటే ఏదైనా మనకు వేటి గురించైన మనం తెలుసు కోవాలన్నా కూడా అట్లీస్ట్ మనకు మినిమం ఆ నాలెడ్జ్ అనేది ఉండాలి కదండి ఆ ప్రతి దానికి మనకి ఎడ్యుకేషన్ ఉంటేనే మనం ఏ దాని గురించైనా తెలుసుకోవాలి కూడా దేని గురించన్న ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడ ప్రయాణం చేయాలన్నా దేనికైనా కూడా మనకి విద్య విద్య అనేది చాలా అవసరం కదండి అంటే ఒకరి మీద ఆధారపడకుండా బతకడానికి మనకి విద్య అనేది తోడుంటుందనమాట
అవునండి కరెక్ట్ చెప్పారు క
ఇప్పుడు కు ఇప్పుడొచ్చిన ఆ రీసెంట్ మూవీ ఉంది కదండి అదేంది తాయికిి చవి మూవీ దాంట్లో కూడా చెప్తారు కదండి అంటే అంటే ఆ రాధిక తీసింది కదండి
ఆహా ఓకే నేను చూడలేదులేండండి
దాంట్లో కూడా అమ్మ అంటే వాళ్ళ కూతురికి ఎంతో కొంత చదువు నేర్చుకుంటే ఆ చదువు తనకి కొంచెం చదువు వచ్చినా పర్లేదు ఏదో తను ఆ చదువు మీద ఆధారపడి తను బాగా బతుకుంటుందని చెప్పేసి తనకి
అవును అమ్మ
ఆ నేర్పిచ్చేసి ఇంటికి తీసుకెళ్ళిపోతుంది
ఆ ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలన్నా ఆ విద్య కావాలి సమాజం బాగుండాలన్నా మంచి ఉద్యోగస్తులు కావాలి
దేనికైనా విద్య అనేది చాలా చాలా అవసరం
విద్యార్థులు ఏ మంచి అలవాట్లు కలిగి ఉంటే విద్య మంచిగా అబ్బుతది
అంత కాాలకి అంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకోవాలి అన్న ఇష్టం ఉండాలండి ఎక్కువగా ముఖ్యంగా అయితే
ఓకే
నా ఇష్టం ఉండాలి మళ్ళీ అంటే కాన్సన్ట్రేషన్ ఈజ్ మెయిన్ అంటే కాన్సన్ట్రేషన్ అంటే అంటే అదేంటి
ఏకాగ్రత అనేది చాలా ముఖ్యం
అవును మ్
అంటే విద్య మన జీవితాన్ని ఎలా మార్ మార్చుతుందండి అంటే చదువుకుంటే మన లైఫ్ ఎలాగ చేంజ్ అవుతది
చదువుకుంటే మనకి ఒక గౌరవం లభిస్తుంది మంచి ఉద్యోగాలు వస్తాయి అని నలుగురిలో మనం ఉండే తీరు మనం మాట్లాడే తీరు ప్రతిదీ మన విద్య పైనే మనకి ఆధారపడి ఉంటుంది ంటన్నట
అ
మనకి అంటే మన గురువులు మనకి నేర్పించే ఆట్టాల్ కన్నా మన పక్క చుట్టుపక్కల ఉండే వాళ్ళతో మనం నేర్చుకునేదే ఎక్కువ ఉంటుందన్నమాట అంటే ఎలా స్కూల్ అంటే అదే పాఠశాలలో ఎలా నడుచుకోవాలి ఎలా ఉండాలి ఏది మనకి ఆ విద్యతోనే ముడిపడి ఉంటుంది
అ జీవితాంతం విద్య ఎందుకు అవసరం అండి మనకు ఒక ఒక పర్సన్ సర్వైవ్ కావాలంటే అంటే విద్య ఎందుకు అవసరం
బ్రతకడానికి ఏంటి విద్య లేనివాడంటే బతకలేడా అనేసి అడగకండి విద్య లేనివాడు కూడా బ్రతుకుతాడు విద్య ఉన్నవాడు బ్రతకడానికి విద్య లేని వాడు బ్రతకడానికి చాలా తేడా ఉంటుందండి యాక్చువల్లీ అంటే క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ అనేది విద్య ఉన్నవాడు దగ్గర బాగుంటది అనమాట ఇప్పుడు విద్య లేని వాడు ఆ క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ అనేది వాడు లీడ్ చేయలేడు అనమాట
ఓకే అండి కరెక్టే కరెక్టే చెప్తారండి
అవునండి
అవును పాస్ట్ జనరేషన్స్లో చూసి కరెక్ట్ కరెక్టే అండి పాస్ట్ జనరేషన్లో చూసుకుంటే మనకి నిరక్షరస్యత అనేది చాలా ఎక్కువగా ఉండిండేది ఈ కాలం ఆ అంటే డెవలప్ అయ్యే కొద్దీ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది ఎవ్రీ వన్స్ లైఫ్ అది ఎలా ఉపయోగపడుతుందో తెలీదు కనీసం అంటే మనం చదువుకొని ఉండాల చదువుకుంటే సమాజంలో ఒక మంచి గౌరవం మనకంటూ ఒక పేరు ప్రత్యేక పేరు ప్రత్యేకతల వస్తాయి
అవును
అంటే అది సంపాదిస్తాము సంపాదియము
అ
చదువుకుండే మీరు అన్నట్లు చదువుకుండేవాడిని ఓ సైడు చదువుకోలేని వాడిని ఓ సైడ్ పెట్టామంటే అప్పుడే కనిపించేస్తది వాళ్ళ వే ఆఫ్ టాక్
అవును అవును అవును చదువుకున్న వాడు కొంచెం పద్ధతిగా బిహేవ్ చేస్తాడు చదువు లేని వాడు ఆ చదువు లేని వాడు కొంచెం తక్కువగా బిహేవ్ చేస్తారు
డ్రెస్ సెన్స్ కానీ మాట్లాడటము కానీ ఒక పర్స దన్ని ఏమంటారు పలకరించ ది అలాగ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ అన్నీ వస్తాయి చదువులేకపోతే
అ
ఓకే అంటే ఇప్పుడు మే అంటే విద్య అంటున్నాం కదా కరోనా ముందు ఎలా ఉండినది కరోనా తర్వాత ఎలా ఉండిన అది విద్య అనేది
కరోనా ముందు అంతా స్కూల్ కి వెళ్ళి బాగా చదువుకునే వాళ్ళు కరోనా తర్వాత పిల్లలంతా ఇంట్లో ఉండి చదువుకోవడం ప్రాక్టీస్ చెస్ స్తాడు అన్న మాట మ్ ఇంకా ని ఇప్పుడైతే అంత కంప్యూటర్ నాలెడ్జ్ అయిపోయిందండి అప్పుడుండి ఏమో అవునండి అందరూ
అంతేలేంటండి విద్య మనలో ఆలోచన శక్తిని పెంచుతుంది. మంచి చెడులను గుర్తించే సామర్థ్యాన్ని కల్పిస్తాది మీరు చెప్పిన విధానంగా అయితే విద్యావన్ తులను సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతారు. మరియు దేశాభివృద్ధి కూడా చ్ మె ఎంతో చాన్ ఆ చానా అవసరం తోడ్పడుతుంది ఉమ్ మ్ అవునండి
ఇంకా ఏమన్నా తెలుసుకోవాల అనుకుంటున్నారా అండి?
అయ్య ఇంకేం లేదండి మీ విలువైన సమయం మాకు చేరవేసి మీ దగ్గరే ఉండే సమాచారం మాకు చానా చేరవేశారు ధన్యవాదములండి.
ధన్యవాదములు అండి